నమస్కారం ఇనిపిస్తుందా
ఇపిస్తుందండి చెప్పండి వస్తారా మరి సముద్రానికి హలో సముద్రానికి వస్తారా అంటున్నారు
ఆ వస్తానండి నాకు ఎప్పుడు తెలియాలండి సముద్రం ఎప్పుడు చూ లేదు మొదటిసరిగా అంటున్నాను మీరు అంటుంటేనే వింటున్నాను సముద్రం దగ్గర అందరు అంటారు అంటే ఉప్పెన సినిమాలో వాళ్ళు సముద్రం దగ్గరనే సినిమా షూట్ తీసారు కదా అందులో చూపిస్తారు కదా ఇట్లా పెద్ద పెద్ద పడవలు అవన్న అవంతా నిజం నిజం లానే తీసారు కదా వాళ్ళు
అవును పాడవాలు ఉంటాయి
అందరూ ఎక్కుతా ఉంటారు కావచ్చు అండి అందరు చూడ్డానికి వస్తా ఉంటారు కావచ్చు ఒక ఒక్కరు తర్వాత ఒక్కరు
ఎక్కడానినికి అయితే ఇవ్వరు గాని చూడ్డానికి వేస్తే ఇస్తారు చూడొచ్చు అక్కడ బోట్లలో చసం బ లోపలికి ఎక్క వెళ్లడానికి లేదు
అవునా లోపలికి ఎక్కనికి పంపిలేదాండి అంటే మొత్తం లోపల దాకాది తిప్పుతారా అండి సముద్రంలో లేకుంటే పైన పైన సైడ్ తిక్కొని తీసుకొస్తారు రాచ్చు
అసలు బోట్లలో సముద్రంలోకి తీసుకెళ్లరు
ఎందుకు మరి ఎక్కడ తిప్తారు సముద్రం లోపలికి తీసుక కుండా బోర్డ్
మాములుగా సము వ ఇ ఫిషింగ్ కోసం అనేసి వెళ్తాయి చెప్పలు పట్టడానికి రొయ్యలు పట్ట డానికి మాత్రమే వెళ్తాయి మనుషుల్ని ఎక్కించుకొని వెళ్ళావు అవి
ఉహు
మాములుగా సముద్రం వందున బైక్ లాంటివి చిన్న చిన్న కార్ తిరుగుతూటాయి వాటి మీద ఎక్కి ఎంజాయ్ చేయడమే ఒంటెలు ఉంటాయి గుర్రాలు ఉంటాయి
ఆహ
అవి ఎక్కి కొంచెం ఎంజాయ్ చేయడమే
ఉహు
తినడానికి అయి
ఉ అంటే అందరు అంటారు కదా
హ
అందరు అంటారు కదా అందుకే అడుగుతున్నా
అందరు అంటారు కాకపోతే తీసుకెళ్లరు
ఆ హలో
ఆ చెప్పండి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు
ఆ అందరూ అంటారు కదా ఇలా లో ములు తీసుకెళ్తారు అది ఇది
అవి వేరే ఉంటాయేమో ఇక్కడ నా మా దగ్గర్లో అయితే తీసుకెళ్లరండి అడి వేరే సముద్రం దగ్గర అయితే తీసుకెళ్తారేమో తెలీదు నాకు కూడా
అవునా
మాద ఇక్కర సముద్రం అయితే ఎప్పుడు తీసుకెళ్ళాల ఎవరిని చూడలేదు కూడా వెళ్ళలేదు కూడా ఎన్నిసార్లు వెళ్లిన సముద్రం స్నానం చేయడం బయటికి రావడం ఏదో ఒకటి తినడం చేయడం అంతే
ఆ
పిల్లలు అయితే బా ఆడుకుంటారు అక్కడ
ఉహు
మస్తు ఆడుకుంటారు పిల్లలు బయటికి అయితే రామంటే రామంటారు
ఆ గట్టిగా మాట్లాడండి చిన్నన్నా వినిపిస్తుంది మీ గొంతు
అమ్మ హలో బాత్ క
వినిపిస్తుందా అండి
నాకు వినిపిస్తుంది మీకు వినిపిస్తుదా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది గట్టిగా అయితే ఇక సముద్రంలో మీరు చ చేపలు తెచ్చుకునీ ఎప్పుడన్నా వండుకుని తిన్నారాండి
ఏంటండి
సముద్రంలో చేపలు తెచ్చుకుని మీరు ఎప్పుడన్నా వండుకొని తిన్నారా
సముద్రంలో చేపలంటే మాములుగా ఉప్పు చేప లు తెచ్చుకొని వేపుడు చేసుకోవడం అలా ఆ తిన్నాం కానీ కూర ఏం చేసుకుని తిన్నా వేపుళ్ళు ఎక్కువ.
ఉహు
దేవ్
అంటే నాకు చేపలు నచ్చవండి హిహి నేను చేపలు తినను నా చిన్న కొనుండు అలవాటు లేదు చేపలు తినడం పప్చారా
పప్పు చార్లో ఉప్పు చేపనించుకొని తింటే బావుండుద్ది.
అంటే ఎట్లా ఉప్పు చేప ఉప్పు ఉప్పు చేపను ఎట్లా తింటారు? మళ్ళ అది వండుకోని పప్ చార్ల పెట్టుకొని తింటర
కాదు కాదు ఉప్పు చేప చేసుకుంటాం కదా ఉప్పు చేప ఏమో బాగా దాని పోటు వెండిపోయిందిడ్డాది దాన్ని కడి ఈ నూనెలో వేయించుకొని మనం నంచుకొని తింటాం దాన్నన్తే
దు ఉప్పు, కారం బట్టి చేయాలి దానికి ఏం
లేదు లేదు ఉప్పు ఒక్కటే ఉండిద్ది. వేయించుకుంటే పప్పు చారులో బావుండుద్ధి. అలా ఒకసారి ఎప్పుడైనా ఫ్రై ట్రై చేయండి మీరు ఇది ఒకసారి తింటే మళ్ళీ వదలరు.
అవునా దానికి ముందుగానే ఉప్పు ఉంటది కాబట్టి ఇగా మీరు నూనె లే అవి వెళ్ళిపోయి ఉంటది కాబట్టి దాన్ని అప్పడం లేక్క అదేదో ఓ పాట ఉంటది ఉప్పుచ్ ఉప్పుచేపా, పప్పుచారు అను గుడ్డదో ఒక పాట అహ్హ్ ఆ అందుకే రాస్తారేమో అది బాగుంటందనే రాస్తారు లా అంటే ఎప్పుడు దిగలేదు నేను కానీ నేను అంటున్నాను.
ఆ
అ ఇంకా అండి మీరు తిన్నారా అండి మరి ఉప్పు చేపతోటి పప్పుచారు?
నేను చాలా సార్లు తిన్నా నేను అయితే అసలు ఇష్టపడి తింటాను. ఉప్పుచేప పప్పు చార్లో వేరే విడిగా
అవి అమ్ముతారా అండి అక్కడ బయట వాసన రాదా అండి ఆ చేప?
వాసన అయితే అంత ఎక్కువగా రాదు. ఎండిపోయి ఉండిద్ది కదా ఉప్పులో వేస్తే తరగా అంత వాసన ఏం రాదు వాసన అనుకుంటే అసలు మేము తినలేం
అవునా పోయి ఉంటది కాబట్టి వాసన రాదు
అవును వాసన అనుకుంటున్నా కూడా తినలేం మేము అది అబ్బోయి ఇది వాసన ఉంది అనుకుంటే మన మైండ్ లో నెగిటివ్ ఫీలింగ్స్ వస్తుంటాయ్. తినలేము
ఉమ్ అదే అండి కానీ నేను ఎప్పుడు తినలేదు కానీ ఇక మీరు చెప్తున్నారు కదా ఎప్పుడన్నా ఖచ్చిత తంగా ట్రై చేస్తను
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి అర్థం కావట్లేదు
అర్ధం గాట్లేదా?
బ్రేక్ అవుతుంది వాయిస్ అర్థం కావట్లేదు
అపిస్తలేదా ఇప్పుడు మంచిగా
వినిపిస్తుంది కాకపోతే ఏదో గడిబిడలా అని వినిపిస్తుంది
ఆహ నేను పక్కనే ఉన్నానండి నా పక్కనే ఏం శబ్దం కూడా లేదు
నా మాట మీ వినిపి
ఆ మంచిగా వినిపిస్తుందండి మీ మాట
బ
మీ మాట మంచినే మీను ఇస్తుంది నేకు
ఇప్పుడు కూడా అలానే వినిపిస్తుందిండి హలో